హలో
హలో బాగున్నర అండి
ఆ బాగున్నాం అండి మీరు బాగున్నరా
ఆ బాగున్నమండి
ఏం జేస్తారు
ఏం లేదండి ఇప్పుడే ఇగ సాయంత్రము, బట్టలు విండలేదైతే మార్నింగ్ ఇప్పుడే బ. టల్ విండేశామండి
ఊ
మార్నింగ్ ఎండ బా గొడుతుంది
బాగ
ఇగ అందుకే కొంచెం చల్ల వడ్డంక విండుదామని పిన్నామండి
ఆ ఏం కర్రి ఏసారు ఈ రోజు వంట
ఈ రోజా అండి పనసకాయ ఏసామండి
ఉహు
పనసకాయ బిర్యానీ జేసాం
ఒహో పంసకాయ్ బిర్యానీ చేసారా
ఆ అవున డి
ఊహు మీకు బాగా దొర్కుతాయి కావచ్చు పన్సకాయలు
ఆహా లేదండి మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు మా ఫ్రెండ్ ఇచ్చింది
ఉ
అయితే మేం గూడ ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం అండి చేయడం
అవునా
ఆ ఇదే ఫస్ట్ టైం ఇలా ఉంటదని చేసాము గాని బానే ఉందండి బిర్యాని
ఎట్ల ఏశిరు మరి అది
మనం పన్సకాయనీ చాకుకి ఆయిల్ రాసుకొని కట్ చేయాలండి
ఆ
ఏ చాకే అది కత్తి అయితే బాగా దెగుతది
ఆ
పెద్ద కత్తుంటది గదా అండి
అవును
దానికి కొంచెం మంచిగా ఆయిల్ రాసి, చేతులకు కూడా ఆయిల్ రాసుకోవాలి కడ్జేయంగ.
ఉ
లేకపోతే అది మొత్తం రబ్బర్ లాగ అతుకుతదండి అన్ల ఎళ్ళే పాలు
అవునవున
బర్లగా అంత జిగురు జిగురు అతుకుతుది అంత
ఆ
ఆయిల్ రాసి మంచిగా పైన పొట్టంతా కట్ చేసుకోవాలి
ఉ
కట్ చేసుకున్న తర్వాత ఆ మధ్యలో తొన ఉంటదండి ఆ తొనను మూడ మొత్తమూ తీసేయాలి తొనన్ తీసేశ్న తర్వాత ఇగ మంచిగా పొట్టు తీసేసి అన్నీ ముక్కలు ముక్కలుగ కట్ చేసుకోవాలండి
ఊహు
కానీ మనం బిర్యానీ చేసుకోవడానికి కొంచెం గెంజెక్కువ కావద్దు కాయ గింజ కొంచెం తక్కువగా లేతకాయని తీసుకోవాలి మన కర్రీకి గాని బిర్యానీకి గానీ
మ్.
మంచిగ కట్ చేసుకున్న తర్వాత వాట్ని కట్ చేసేటప్పుడే ఉప్పు నీళ్ళలో వేయాలండి. లేకపోతే ముక్కలు కొంచెం నల్ల పడిపోతాయ్.
అవునా
ఆ ఉప్పు నీళ్ళలో వేయాలి. ఉప్పు నీళ్ళలో వేసిన తర్వాత ఇక వాట్ని మనం మంచిగ ఒక రెండు సార్లు మంచిగ వాష్ చేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసి ముక్కలను ఉడకబెట్టుకోవాలండి.
ఆహా
కొంచం లైట్ గా ఉడికిన తర్వాత నీళ్లు వంపేసి జల్లట్లోకి తీసుకొని
మ్
నీళ్ళు మంచిగా ఆరిపోయిన తర్వాత ఇక మనం ఒక బౌల్లోకి ముక్కలని తీసుకొని అందులో పసుపు అల్లము గరం మసాలా
ఆ
కారము అన్ని వేసేసి మనం మసాలా దిన్సులు ధనియాల పొడి.
ఆ
అన్నీ వేసేసి మంచిగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇగ మనం పోపు వేసుకోవడానికి ఒక నాలుగు ఉల్లిగడ్డలు కట్చేసుకోవాలండి. ఒక నాలుగు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కో త్మిరాకు పుదీనా అన్ని రడీ చేస్కొని పెట్టుకొని ఆయిల్ పెట్ ట్టుకొని ఇగన్నీ మసాలా దిన్సులు లవంగాలు ఇలాచి ఈ చెక్క ఇవన్నీ తాలింపు వేసేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్ని కూడా తాలింపు వేసుకోవాలండి. అన్నీ మంచిగా గోలిన తర్వా తా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగ గోలిన తర్వాత ఈ పనసకాయ ముక్కలని వేసు కోవాలండి. ఆ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలండి. పెరుగు యాడ్ చేసుకొని మంచిగా దగ్గరికి ఉడికిన తర్వాత మనము ము క్కలకు సరిపడ రైస్ ముందే నాన పెట్టుకొని పక్కన పెట్టుకుంటాం కదండి. అవి ఆ మంచిగా నార్మల్గా ఉడకాలి. కొంచం నార్మల్గా ఉడికిన తర్వా త గంచి వంచేసి మనం ఈ రైస్ ని ఆ పేస్ట్లో అప్పుడు బిర్యాని తయారు చేసుకున్నాం కదా మనం పనస ముక్ క్కలని కర్రీ. ఆ కర్రీలో వేయాలండి. మంచిగా లేయర్ లేయల్రుగా వేసుకుంటు రావాలి వేసిన తర్వాత పై నుండి మ్ కొంచెం నిమ్మరసము. నిమ్మరసము పసుపు కలిపి పై నుండి వేయాలండి మళ్ళీ మనం. అంటే కలర్ వేయకుండా
హ్మ్.
పసుపు నిమ్మ రసం యాడ్ చేసి మంచిగా పై నుండి వేయాలి వేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలండి
ఆహా
ఒక ఐదు పది నిమిషాలు మంచిగా దగ్గరికి ఉడికిన తర్వాత దమ్ చేసుకున్న తర్వాత పెనం పెట్టేసి మళ్ళీ ఒక పది పదిహేను నిమిషాలు పెట్టేయాలండి చాలా బాగా అయిందండి ఇవాళ్ళ బిర్యానీ
అ
నిన్న నేన్ అంత బాగుంటంద అని ఎప్పుడు కూడా అనుకోలే సేమ్ మన చికెన్ పీస్లు ఉన్నట్టే ఉన్నాయి
ఆహా అంటే ఏమన్న పులపు గిట్లా వస్తదా పీసు
ఆహా రాదండి పులుపురాదండి అంటె సేమ్ మన చికెన్ ముక్కలు లాగానే ఉంటాయండి ఎలాంటి పులుపు కూడా రాదు
అవునండి
బాగుంది
అవును
మీరు ఎప్పుడైనా తిన్నారాండి పనసకాయ
నేన్ ఈ మధ్య ఐతే ఎపుడు తినలే పనసకాయ వట్టిగా కా అబు పండ్లు తిన్నము పనస అవి బిర్యానీ లాగా ఎప్పుడు చేసుకోలేదు మేము
ట్రయర్
ఆహ హలో హలో కట్టయింది లైటా హలో హలో హలో అలో చెప్పండి వినిపిస్తుందా అండి ఏంటి మనుషులదా
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది మీరే
అవును నాకూ ఆ విన్ వినిపిస్తలేదండి వాయిస్ కటయింది మధ్యలో
ఆ అదే మరి నేను అలో అలో అంటుంటే మీరు సప్
ఆహా ఆహా వాయిస్ కట్టయింది మధ్యలో
అవునండి
ఇంక సాయంత్రం పనులయ్యాయాండి మియ్యి
అయినయండి
ఏం